బ
మనం కాలేజీ రోజుల గురించి మాట్లాడుతున్న
అ
మనం మన జీవితంలో ఎన్నో అంశాలు చూస్తుంటాం ఎన్నో సందర్భాలు చూస్తుంటాం కానీ మన జీవితంలో ఈ కాలేజీ రోజులు అనేవి ఎంతో అంటే తెలియని సంతోషాని ఇస్తా ఇస్తాయి తెలియని బాధనిస్తాయి ఎన్నో జ్ఞాపకాలునిస్తాయి కానీ గడిచినంత కాలం ఏదో తెలియని సంతోషం సరదా ఎంతో కొంత ఎంతో మధురమైన క్షణాలుగా అనిపిస్తూ ఉంటాయి
అవును కాలేజ్ లైఫ్ అనేది తన మధురమైన జ్ఞాపకాలనే చిత్రీకరిస్తం దయి అదే విధంగా చాలా కొత్త పరిచయాలు కొత్త ప్రేమలు అదే విధంగా స్నేహితులు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు అదే విధంగా మనకి ఏం ఏమి కాలేదు గాని కాలేజీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది
అవునవును ఏదైతే మీ స్నేహాల గురించి మాట్లాడామో స్నేహం అన్నదనికి మనకి ఎన్నో చూస్తాం అంటే మనం బాల్యం నుంచి మన చిన్న తనంలో ఆడుకోవడం కావచ్చు అంటే మనం చిన్నతనంలో వెళ్ళే పాఠశాలకు తర్వాత వెళ్ళి హై స్కూలు ఇలా ఎన్నో మంది ఎ ఎంతోమంది స్నేహితులు కలుస్తూ ఉంటారు అలా ఇలా గడుపుతూ ఉంటాము ఇలా చానా అంశాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే ఒక కాలేజ్ రోజులు ఆ టైంలో ఆ ఆ సమయంలో మంచి స్నేహితులు ఈ స్నేహితులు మాత్రం ఎంతో అంటే జీవితంలో ఏదో ఒక పాత్ర వహించడానికే వస్తారేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది అంటే ఏది కూడా అంటే ఊరికే జరగదు ప్రతి దానికి ఒక కారణం ఉం ఉంటుంది అన్న భావంతో స్వీకరిస్తే మనకు దొరికే స్నేహితులందరూ మన జీవితంలో ఒక ఏదో ఇంకొవాళ్లు మనకు కొన్నిసార్లు మనకు తోడుగా ఉండడం కావచ్చు ఇంకొన్ని సార్లు మన వెనకే ఉండి మనల్ని నడిపించడం ఇంకొన్ని కొన్నిసార్లు సహాయం చేయడం ఇలా ఎన్నో అంశాల్లో మన చుట్టూ ఉండి మనల్నే మంచిగా చేయడానికి కారణమయ్యే మి మిత్రులు ఎంతో మంది ఉంటారు అలాంటి మిత్రులు మన కాలేజ్ లైఫ్ లో దొరికితే మనకి అదృష్టంగా భావిస్త నేనైతే
అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అంతే కాకుండ మన కాలేజ్ లైఫ్ అనేది చాలా నేర్పిస్తుంది అదే విధంగా ఎన్నో మలుపులు అనేది తిప్ స్తుంది చదవడం గాని ఆ నృత్యాలు చేయడం కాని పాటలు పాడం కాని ఇలాంటివి మనలో లేనివన్నీ ఆ బయటి మనం ఏంటి అనేది నిరూపిస్తుంది ఒక కళాశాల అనేది ఆ
అవునవును ఏదైతే ను్వు అంశం చెప్పావో మన తెలియని కళలు కూడ మనకు వస్తాయి అన్నది ఇదైతే నేను కూడా ఒప్పుకుంటా ఎందుకంటే మనకు కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ఎలా అంటే మనం మన దగ్గర దానికి తగిన శక్తి కావచ్చు దానికి తగిన నైపుణ్యం మన దగ్గర ఉంటాయి కానీ ఏదో కారణాల వల్ల ఎవరో ఏదో అనుకుంటారనో లేంటే ఇల ఏదైనా ఒద్దు ఆపుకోవడం ఇల ఎన్నో సందర్భాలో మనని మనం వద్దనుకుంటాం అలాంటి సందర్భాలను కూడ మనం మన ఈ కాలేజ్ అనే ఒక లైఫ్ లో అంటే మనం మిత్రులు ఇలాంటివి చాన మన లైఫ్ మన జీవితంలోకి రావడం వల్ల మనం అలాంటి చనా భయాలను కావచ్చు చాల వదిలేసిన అంశాలను కావచ్చు ఇక్కడ తిరిగి మన జీవితంలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి మ తీసుకుంటే ఏదైనా చిన్న చిన్న అంశాలు అంటే ఏదైనా చిన్న ఆటలు కావ మనం బాల్యంలోనో లేంటే కొద్దిగా వయసుకు వచ్చినాక చదువుకోవాలను లేంటే ఏదైన మనం వేరే అంశం మీద మనం ఏకాగ్రత పెట్టి అల మన జీ లో మనం కొన్నింటిని వదులుకొను లేదే కొన్నింటి మార్చుకొని ఉంటాం అలాంటి సందర్భాలలో కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే మనం ఆడ ఆడింటే బాగుండు మనం కూడా ఆడుకుంటే సంతోషంగా ఉంటుంది ఇలా అలాంటి అలాంటి పరిస్థితులు ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ కొత్త పరిచయాలు ఏంటే ఇల మంచి స్నేహితులతో ఉన్నప్పుడు వారు మనం ఇలాంటి ఆనందాలను పంచు ఉంటారు అ ఆ సందర్భం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది
అవునవును మనము ఒక పొజిషన్కి ఎదగాలంటే మనకి కాలేజీ లోనే అది చెడైన గానీ మంచి అయిన గాని మనకి నేర్పిస్తుంది కళాశాల అనేది మనము ఏ ఏమిటనేది కళాశాల మనల్ని గుర్తిస్తుంది మనం దేంట్లో ఆ మంచి పాత్ర వహించాలి అదే విధంగా మనం ఎట్లాంటి స్థాయిలో ఉన్నాము మరి చదగలమా లేదా ఆటలో ముందు ఉన్నామా లేకపోతే పాటల్లో ముందున్నామా డ్యాన్సు లో ముందు ఉన్నామ అనేది మనకి కళాశాల అనేది నిర్ణయిస్తుంది అదే విధంగా మ క్లాసు లో చెప్పే పాఠాలు గాని మనం శ్రద్ధగా వింటే మనం ఎంత ముందు పోవచ్చు
అవునవును ఇంకా ఇలాంటి ఏదైతే అంశం చెప్పవో మనం కళాశాల నుంచి ఎన్నో నే చసుకుంటాం అన్నది ఇదైతే నేను కూడా అంగీకరిస్తా ఎందుకంటే మనం జీవితంలో ఎన్నైనా నేర్చుకొని కానీ ఇలా ఏదైతే ఇప్పుడు మనం కళాశాలా జీవిత తంలో ఈ నాలుగేళ్లో లేదంటే మూడేండ్లలో జీవితంలో చానా అంశాలు నేర్చుకుంటాం అంటే ఇలాంటి కొన్ని ఎలాంటి కొన్ని సమస్యలోచ్చినప్పుడు మనం దాలని ఎలా ప్రతిస్పంది ప్రతిస్పందించాలి.
ఇంకా చూస్కుంటే కొన్ని సమస్యలకు ఎలాంటి పరిష్కారాల వల్ల మనం సమాధానం ఇవ్వగలము ఇంకొన్ని సమస్యలకు ఎలా సాధించగలం లేదంటే మన చుట్టూ ఉన్నా పరిసరాలను లేంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులను మనం ఎలా మంచిగా మాట్లాడి లేదంటే మనకంటూ ఒక బంధాలను ఎలా ఏర్పరచుకోగలము ఇంకా చూసుకుంటే తెలియని కష్టాలను కావచ్చు లేంటే ఉన్న మనకు కొన్ని బాధలను మనం మన అనుకున్న వాళ్ళని ఎలా సృష్టిచుకొని వాళ్ళతో మనం ఎలా చెప్పుకుంటాము మనం కొత్త కొత్త బంధాలు కావచ్చు లేంటే కొత్త కొత్త అంశాలను మనం ఎలా నేర్చుకుంటాము ఇతరుల ద్వారా ఇంకొ కోన్ ఇంకొక కోణంలో చూస్కుంటే మనం బైటి ప్రపంచానికి వొచ్చేదే ఈ ఈ కాలేజ్ జీవితంలో ఎప్పుడైతే మనం మన ఊరుని దాటి లేదంటే మనం మన గ్రామాన్ని మన చుట్టుపక్కల పరిసరాలను దాటి ఎంతో దూరం ఒచ్చి అలా ఒక కాలేజ్ అనే వాతావరణంలో ఉన్నప్పుడు ఇక్కడికి చానా చానా ప్రదేశాల నుంచి ట్యూ వివిధ రకాలమైన వ్యక్తులు వొస్తూ ఉంటారు అప్పుడూ వారి యొక్క విధానాల ఏమి వారు ఎటువంటి పద్ధతులు ఉన్నాయి ఆలాంటి పద్ధతులు మంచివా లేకుంటే ఆలాంటివి మనకు జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడ్తాయా ఇలాంటి అంశాలు మనకు మంచి అంటే కొన్నిసార్లు మన ఆలోచనా శక్తి అన్నది. ఎటు ఎలా ఉంది అన్న దాని మీద కూడా మనం మన జీవితంలో చానా నిర్ణయాలు తీస్కుంటాం. అలా మనం ఇతరుల పద్ధతులు కావచ్చు లేదంటే ఇతరుల అంశాలు ఎలా ఉ ఉన్నాయి వారి ఆలోచన విధానం ఇలాంటి మనం చానానే నేర్చుకొంటున్నాం కాలేజ్ జీవితంలోని నాక్ అనిపిస్తూ ఉంటుంది.
అ అవునవును ను చేప్పిది అంగీకరించాల్సిన విషయం లైఫ్ అనేది చానా ఆనందించాల్ల అదే విధంగా మరి ఒకసారీ గడ్చిపెయింది గడ్చిపెన్ తర్వాత మళ్ళీ మనం తిరిగి పొందడం అనేది చానా కష్టం అదె అందుక ఇగ అందు అందుకే మనం కాలేజీ లో మన్దాన్ని కూడా ఆనందంగా గడుపు పలి స్నేహితుల్తో గని స్నేహితురాళ్ళతో కాని ఒక మంచీ ఒక గ్రూపూ ఏర్పడితే ఆ గ్రూప్ లో ఉన్న సంతోషమే చాలా ఆ మనుషులకి చానా మంచి మంచి ఆ తే నీల్ నేర్పుతాయి ఇలా ఉండ సమాజంలో ఎలా నడుచుకోవాలి అనే విధాన్ని అన్ని మనకి స్నేహితుల ద్వారె తెల్సే కొన్ని కొన్ని విషయాలు అలానే మనం ఎలా బ్రతకాలి అనేది కూడా నేరిపిస్సాయి కాలేజ్ లైఫ్ లో అనేది
అవునవు ఏదైతే అంశం నువ్వు చెప్పావో అది అంటే చాలా గొప్పది మనం ఈ మన స్నేహితులను ఎలా కలుపుకోవాలి వాళ్ళతో ఎ అటువంటి నడవడిక ఉండడం వల్ల మనకు జీవితంలో కొన్ని సందర్భ లు మనుషులతో ఎలా ఉండాలి అన్న అంశం కూడా తెలుస్తుంది అంటే ఒక సమూహం కావచ్చు ఇంకా కొన్ని కొన్ని కొన్ని సందర్భాలలో అయితే స్నేహితుల ద్వారా మనం ఎన్నో అంశాలు నేర్చు కోవచ్చు ఎన్నో పాఠాలు జీవితానికి కావాల్సిన ఆ చాలా మంచి గుణాలు కావచ్చు లేదంటే కొన్ని కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయంటే కొన్ని సమస్యలను వాళ్ళు ఎలా చూస్తున్నారు వారి కోణంలో దానికి ఎటువంటి ఆలోచన శక్తితో సమాధానం ఇస్తున్నారు ఇలాంటి ఎన్నో అంశాలు మనం వారి నుంచి నేర్చుకొని మన జీవితంలో అలాంటి సమస్యలు ఎప్పుడైనా ఎదురైనప్పుడు మనం దానికి అనుగుణంగా అటువంటి పద్ధతులు వాడుకొని ఆ తీర్చుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇంకా కొ ఇంకో కొన్ని వైపుల నుంచి చూసుకుంటే మనకు జీవితంలో ఎన్నైనా రావచ్చు కానీ మనకంటూ స్నేహితులు అనే ఒక భావన ఉన్నారు మనకు వాళ్ళు సహాయం చేస్తారు లేదంటే మనకంటూ తోడుగా ఉంటారు అన్న స్నేహ భావన మాత్రం ఈ కాలేజ్ జీవితం నుంచే వస్తుందన్నది నాకు కు ఉన్న ఒక చిన్న అభిప్రాయం
అవునవును అదే కాకుండా మనము ఎలాంటి పరిసరాల్లో ఉన్నాము అనేది మన ఆ మనం అంటే చూడకపోయినా కొంతమంది చెప్పేయగలరు ఎందుకంటే మనం చుట్టూ ఉన్న పరిసరల వల్ల మనం ఎలాంటి వాళ్ళం అనేది తెలియజేవి ఆ మనం ఇతరులకు చెప్పు కుండానే మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మన పక్కనున్న స్నేహితులు వాళ్ళ వల్ల మనం ఎలా నడుస్తున్నాము అదేతే చెడిపోవడానికి లేకుండా లేకుండా మంచిగా మారడానికి కూడా స్నేహితులే కారణం
అవునవును స్నేహం అన్నది ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన జీవితంలో ఇంకా చూసుకుంటే ఇంకా కొన్ని సందర్భాలు అయితే మనం అధ్యాపకులతో కూడా ఒక మంచి బంధం అనేది ఏర్పడుతుంది మనం చిన్నప్పటి నుంచి ఉంటాం గానీ ఈ కాలేజ్ జీవిత లో ఉన్న బంధాలు ఇలాంటి కొన్ని ఆప్యాయతలు అన్నవి కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తెలియని ఒక ఏదో ఊహల్లో బతకడం కానీ లేదంటే ఇదే మన ప్రపంచం అన్న భావనలో ఉంటాం ఎప్పుడైతే బయటి ప్రపంచానికి అలవాటు అవుతామో అదే కాలేజ్ లైఫ్ అన్నది స్టార్ట్ మనకి మొదలవుతుంది అప్పుడు మనం అంటే మనకంటూ కొంచెం దగ్గరై అంటే జీవితంలో ప్రతి ఒక్కరు అందరికి మంచిగా కానీ దగ్గరగా కాని ఉండలేరు కొంతమంది వ్యక్తులు మాత్రమే మనకంటూ వాళ్ళు దగ్గరవ్వడానికి ప్రకృతి మనకు సహాయం చేస్తుంది అలా ఎప్పుడైతే కొంతమంది మన దగ్గర ఉంటారో వాళ్ళతో మనకున్న అనుబంధము మనకు ఏర్ పడే అనుబంధం అన్నది చాలా వింతగా అండ్ కొత్తగా ఉంటుంది అలాంటి సందర్భంలో మనం వారి దగ్గర ఎలా ఉంటామంటే మన వాళ్ళు ఏదో ఒక గొప్ప వ్యక్తిగా కావొచ్చు లేదంటే ఒక మంచి వ్యక్తిగా మనకంటూ ఒక తోడు మాకంటూ ఒక వ్యక్తి ఒక స్నేహభావం ఉంది అన్న భావన మనకు ఇలాంటి కాలేజ్ లైఫ్లో మనకు చాలానే ఎదురవుతాయన్నది నాకు అనిపిస్తూ ఉంటుంది
అవునవును నువ్వు చెప్పింది కరెక్టే సరే
సరే
వరి మాట